హలో
హలో
చెప్పండి
చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఏదో క్లాస్ వింటున్నా
అవునా మీరు బాగా చదువుల్ బిడ్డ అనుకుంటా అండి
అలా ఏం లేదండి ఖాళీ గా ఉంటే బోరుగా బోరు కొడుతదని
ఓకే వేరే ఏమైనా థాట్స్ వస్తాయేమో అని మీరు క్లాస్ వింటున్నారా
అలాంటి థాట్స్ అనే ఏం లేదు అవస్తనే ఉంటాయి దాని పని దానిది మన పని మంది
అవున.
ఆ.
అది నిజమే అండి. ఏం చేసినారండి ఇంకా తినకోకుండా.
తినాలండి మా ఫ్రెండ్స్ వస్తారు మా ఫ్రెండ్స్ వచ్చాక తిన్నా
ఓకే ఫ్రెండ్ షిప్ చాలా ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తున్నారండి మీ ఫ్రెండ్స్ మేబీ సారీ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నట్టున్నారు
చూసుకుంటారండి బాగానే
హా
ఏమండి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని బాగా చూసుకోరా
బాగా అని చెప్పలేనండి నేను
బాగా అంటే
ఆ వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళిపోతారు నేను ఒకటే ఉంటా వాళ్ళు ఎట్లా చూసుకుంటారండి నన్ను
వాళ్ళు కూడా ఆఫీస్ కి వెళ్తారు
ఓకే సో యూ ఆర్ లక్కీ అనుకోవచ్చండి ఆ విషయంలో
మరీ తినడానికి వస్తారు అందుకు వెయిట్ చేస్తాం
ఓకే నాకు ఆకలి వస్తే నేను తినేస్తా అండి ఎవరి కోసం వెయిట్ చేయను
అంటే మేము కూడా ఫస్ట్ ఇప్పుడు టైం అయింది కదా కాల్ చేసాం ఒకసారి లేదు మేము రాట్లేదు అ అంటే సరే అని తినేస్తా
హ్మ్ హు
హ్మ్
గుడ్ ఐడియా అండి
ఏదో అండి అలా అలవాటు అయిపోయింది
మీరన్నా కాల్ చేస్తే నేను అది కూడా చేయనండి
అంటే మీ వాళ్ళు అంటే కొ మాకు దగ్గరే కదా ఆఫీస్ అందకు వస్తారు కొంతమంది దూరం ఉండొచ్చు వాళ్ళు రాలేకపోవచ్చు
అవునా అవునండి అది కూడా నిజమే అండి మీ బీటెక్ లో ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి
నా బీటెక్ లో ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే నాకు పైథానే ఎక్కువ ఇష్టం
ఓకే
బట్ నాకు ఫైథన్ రాదు
లిటిల్ బిట్ ఐనా
వస్తది
హ్మ్ అది వస్తే చాలు కదండి
మరీ ప్రో కోడర్ అయితే కాదండి
మేం కూడా ప్రో ప్రోకోడర్ ఏం కాదండి
ఏదో లిటిల్ బిట్ మేనేజ్ చేయగలం
హా మేనేజ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదులేండి కానీ దాన్ పై థాన్ మీద పైథాన్ బేస్ మీద జాబ్స్ రావాలంటే కొంచం కష్టంగా ఉంది.
అందుకే అండి ట్రై చేస్తున్నం
జావా బేస్ మీద అయితే ఆల్ ఓకే అండి
జావా అంటే మరి మొత్తం చేంజ్ అయిపోతుదిగ ఫైథాన్ అయితే ఈజీ టు అండర్ స్టాండ్ గా ఉంటుదని. ట్రై చేస్
హా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు రెఫరల్ ఇవ్వలేదా అండి
చెప్పారండి రిఫరెన్స్ ఇస్తాము మీ డొమైన్ చూసుకొని చెక్ చేసుకోని నాకు స్కిల్ సెట్ సెండ్ చేసి. చెప్పండి నేను రెఫర్ లిస్ తనని చెప్పారండి బట్ ఎందుకో మనమంటూ ఒక ట్రై చేసి చూద్దాము మన హోప్ లాస్ట్ వరకు ట్రై చేసి. చూద్దాము అన్నట్టు ఉన్నా
ఆ మీరు జాతకాల్ని నమ్ముతారా అండి
ఏమేడి
ఏం లేదని జస్ట్ అడుగుతున్నా జాతకాల్ని నమ్ముతారా అని
అంటే ఒక్కొక్కసారి నమ్ముతాం అంటే జరిగేటివి జరిగేదాన్ని బట్టి నమ్ముతాం అంటారు
అ
మీ రడు
లేదండి
అంటే కొన్ని సిచ్యుయేషన్స్ కొన్ని బట్టి అవి అర్థం అవుతాయి
నేను పాస్ట్ లో బాగా నమ్మానుండి జాతకాన్ని నమ్మాను అన్ని ఆ బట్ ఇప్పుడు అంత లేదండి ఇప్పుడు ఏ ఎవరిని నమ్మాలనుకోవట్లేదు ఏ జాతకాన్ని నమ్మాలనుకోట్లేదు ఏదైతే అది అయింది అ అటు వంది
ఏమైందండి అందుకు
ఏం లేదండి మామూలే లైఫ్ అన్నాక అంతే కదాండి ఇంకా
ఉంటాయండి లైఫ్ అ నాకు అన్ని ఉంటాయి అన్ని ఉంటేనే ఎక్స్పీరియన్స్ అవుతాం
అది కూడా నిజమే అండి
అన్ని ఎక్స్పీరియన్స్ అయితేనే లైఫ్ కదండి ఏది లేకుండా ఉంటాయి ఏం బాగుంటుంది
హ ఇంకేమండి
ఏంట అ చెప్పాల మీరే చాలా ఎక్స్పీరియన్స్ చేస్త నటున్నారు
నేను నేను చాలానే ఎక్స్పీరియన్స్ చేశానండి
నాకంత ఎక్స్పీరియన్స్ లేదుండి చిన్నప్పటి నుంచి ఏదో ఒకడే కాబట్టి మనక ఏమంత ఎక్స్పీరియన్స్ లేదు
మీ లైఫ్ లోకి ఎవరన్నా వస్తే అప్పుడు ఎక్స్పీరియన్స్ బాగా వస్తుందండి మీకు కూడా
వచ్చేట ఏం ఉన్నప్పుడు వస్తారండి
ఆ
వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత నేను బాగానే మేనేజ్ చేశాను
మేనేజ్ చేస్తారా
అంటే అదే అదేదో అంటారు కదా బాగా చూసుకుంటారా అని బాగా చూసుకుంటానండి అంటారు
అదేదో అనడం ఏంటండి
అంటే అర్థం అవడానికి అలా చెప్పానండి
అవునా నాకు అర్థం అయి్యందండి మీర ఏం చెప్పాలనుకుంటున్నారు
అదేండి బాగా చూసుకుంటాను వాళ్ళకి లోటు రాకోకుండా చూసుకుంటానండి
అవునా
అ
హ
అంటే ఒక మనల్ని నమ్మి ఒకరు మన లైఫ్ లోకి వచ్చారంటే బాగా చూసుకోవాలి కదండి
ఓ అది కూడా నిజమే అండి బట్ అందరూ మీ ఇలాగ ఆలోచించారు కదండి
అంటే అందరి మైండ్ సెట్ లో ఒక లాగిస్తే ఇంకెందుకు అవుతుందిండి మనుషులు ఎందుకు అవుతు
మీరు చెప్పినది కూడా యాక్సెప్టబుల్గానే ఉందండి
ఉ
మరి మీ మమ్మీ మీ నాన్న
వాళ్ళని మనం ఒప్పించుకోవాలి
ఒప్పించుకోవాలి హిందు ఫ్రెండ్స్ మీరు హేమన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా ఏంటి
అంటే అలా కాదండి ఇప్పుడు మనం ఏదైన్నా వర్క్ చేసామంటే వాళ్ళు డెసిజన్ తీసుకుంటాం కదా వాళ్ళు వద్దు అంటే మనం ఒప్పించుకోవాల్సిందే కదా
ఓకే యా వర్క్ విషయంలోనా
ఆ వర్క్ విషయమే వర్క్ విషయంలో అయినా ఏ విషయంలో అయినా అంతే కదండి ఇప్పుడు పేరెంట్స్ ఎలాంట అంటే ఒక మైండ్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళు ఒక డెసిషన్ చెప్తారు మనం మనం ఒక తాటి థింగ్ చేసి మనం ఒకటి ఒకలా ఆలోచించి మనం ఒకలాగా చెప్తాము అవి రెండు మ్యాచ్ అవ్వాలంటే అంతే మనం కొంచెం ఎక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పాలి
అది కూడా నిజమే అండి
అవును
ఇంకేంటండి
ఏమేదండి ఏదోటి జాబ్స్ కి అప్లై చేస్ చెయ్యాలి జాబ్ రావాలని ట్రై చేస్తున్నా
మీకు పట్టుదల బాగుందండి జాబ్ చేయాలి జాబ్ తెచ్చుకోవాలి ఆఫ్ కోర్స్ నాకు కూడా ఉంది బట్ మీరు ప్రతిసారి జాబ్ కి అప్లై చేస్తున్నా జాబ్ చేయాలి అని అంటుంటే మీకు చాలా పట్టుదల ఉంది అండి
పట్టుదల ఉంటే ఏముందండి దానికి తగ్గట్టు అన్ని చదువుకోవాలి కదా దానికి తగ్గట్టు టైమ్ లక్ ఫస్ట్ లక్ నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మన స్కిల్స్ ఆడ్ చేసుకోవాలి
హు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ అటెమ్ చేయలేదా అండి మీరు
చేసామండి నేను చేసినవి ఒక టేమి సక్సెస్ అయ్యింది బట్ అది డి అంటే నేను చదివిన డొమైన్ కాకుండా వేరే డొమైన్ అండి ఎందుకు వాళ్ళు వదిలేశా
అవునా ఒకసారి ట్రై చేయొచ్చు కదండి అది ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి
ఇప్పుడు ఒకసారి ట్రై చేసామంటే ట్రై చేయడం ఏమి ఉండదు ఇంకా మనం ఒకసారి ఫిక్స్ అయ్యమంటే ఇంగా వెళ్ళిపోవడమే ట్రై ఏముండదు
ఉహూ
ట్రై చేయడం మరి వద్దు బాలేేదు అనుకోవడం అలా అదే ఉండకూడదు ఇంకా ఒకసారి దిగామంటే అంతే ఇంకా ఫిక్స్ అయిపోవాలి అదే ఇంకా సార్
ఓకే మంచిగా అలా ఆ మీతో మాట్లాడుతుంటే నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయండి
ఏం విషయాలు తెలుస్తున్నా నేనేమ అంత కమ్యూనికేటరింగ్ కాదు
అంటే ఎలా జాబ్స్ చేయాలి ఎలా ఉండాలి అండ్ ఏ విధంగా అప్లై చేయొచ్చు జాబ్స్ ని ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నా అండి అండ్ మీ నేచర్ అనేది బాగుందండి మంచిగా అంటే మంచి పర్సన్ అని నాకు అర్థం అవుతుంది అ మీ వే ఆఫ్ టాకింగ్లో
ఏ బాగుండి నేను నార్మల్ గానే ఇలా మాట్లాడతాను అండి అట్లా ఏంలేదు
అవునా అందరితోనూ ఇలానే మాట్లాడతారా అండి మీరు
ఆ అందరితోను ఇలాగే మాట్లాడతాను
అ మంచిదే అండి ఇలా మాట్లాడడం వల్ల పక్కన వాళ్ళు మనల్ని దేశించరు మంచిగా ఉంటారు మనతోని
మనం ఎవరైనా వాళ్ళతో మనలాగా మనం మాట్లాడితే అది వాళ్ళు ఎలా వేసుకున్నా మన తప్పేం ఉండదు కదా
అవున అవునండి అది కూడా నిజమే
వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది కాదండి మనం ఎలా రెస్పాన్స్ ఇచ్చాం అనేది ఉంటది కదాండి
మ్మ్ అది కూడా నిజమే అండి
వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగు ఉంటది మన మైండ్ సెట్ లో మనలాగా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ లో ఎలా ఉన్నా మనం ఏం చేయలేము కదా అది వాళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి ఇవాళ్ళ అర్థం చేస్తుకునే దాన్ని బట్టి ఉంటారు
మ్మ్ అవునండి ఇంకేంటండి
ఏం లేదండి మీరే చెప్పాలి మీరేమి జాబ్ స్ట్రెస్
నేను జాబ్స్ కి ట్రై చేస్తూనే ఉన్నానండి
మరి ఏమి ఏవి రాలేదండి ఇంటర్న్షిప్స్
ఎ కాగ్నిజెంట్ వచ్చిందండి అండ్ అట్ ది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది టైమ్ నాకు అది హ్యాండ్ ఇచ్చిందండి సో నాకు ఇంటర్వ్యూ అవ్వలేదు సో స్క్రీన్ రికార్డ్ అయిింది వీడియో రికార్డ్ అయింది మం నాకు క్వశ్చన్స్ ఏమి అడగలేదండి
ఏ టెక్నికల్ ఇష్యూ ఉంటదండి మనం దాన్ని నెగిటివ్ గా థింక్ చేసుకొని ఉండకూడ్ వేరేధాన్లకు కూడా ట్రై చేస్తా
ఆ అండి నేను కూడా సేమ్ అలానే అనుకొని ట్రై చేస్తున్నానండి బట్ అట్లీస్ట్ ఒక బా కొంచెం బాధైనా ఉంటది కదండి
ఉంటదండి ఏం చేస్తా ఎందుకంటే మనం ట్రై చేసాం మనం ట్రై చేయకుండా ఉంటే మనకి బాధ మనం చేసాం మన తప్పేం లేదన్నప్ అప్పుడు మన ఏం చేస్ చేయలేము కదా అండి
అవునండి ఓకే అండి మీతో మాట్లాడడం నాకు చాలా బాగా అనిపిచ్చింది మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను సో మరీ మరీ మాట్లాడుకుందామండి
ఆ సరే అండి
ఓకే అండి టేక్ కేర్ అండి బాయ్ అండి
బాయ్ అండి